హలో అక్క ఆ ఎంజసూరు అక్క తినర
తిన్నానయ్యా నిమ్మకాయలు కోసిన అది ఉప్పు పసుపు కలిపి ఊరేద్దారని
ఆహా నిమ్కాయ పచ్చడ పెడుతునవ నిమ్మకాయ పచ్చడ పెడుతున్నావా నేను గి పక్కన షాప్ కాడికి వచ్చిన ఫ్యాన్ ఒకటి కరబ్ అయనుండి
ఆ
అది అన్న షాప్లో ఓనరు తీసుకుంటే ఖరాబ్ అయిందంట రీప్లేస్మెంట్కు పోయింది
ఆహా
ఫ్యాన్ అంతా ఊడబికి మళ్ళీ సెట్ జేసి అలా పెట్టుకొని ఆ రాపో అంటే ఉడికి వేరే కడికి వచ్చినా షాప్ క్కడికి
ఆహా
అది ఉడా బీకిస్తున్నా నా కాడ ఇపేయ్యే లేవ్వని అంటే
ఆ ఆహా తిని పోయినవ తమి
ఆనందిన్నాకా
హామ్ ఏం కుర చేేసింద
అన్నం తిన ఏం కుర అంటె చెమ్మా కయ ఇంత ఉండే ఆలుగడ్డ ఉన్నది
ఆహా
ఆలుగడ్డ ఇగ ఇవి ఉంటే తిన్న
హ్ నేను ఇప్పుడే పుదీన
ఇ ఎట్లా ఎట్లా అని చెప్ప నువ్వు హాల్డెస్ పడదా కద
తర్వాత తింట తర్వాత తింట స్నానం చేయాలని పోయింది. మీ ఆవిడ హ్ అయ్యో అమ్మాట ఎత్తిన ఎత్తకూడదు అనుకుంటారా అట్లే మాట్లాడుతున్నా
ఏంది
ఆ పుదీనా పచ్చడ నూరిన తమ్మి ఇప్పుడే అంటే మా ఇంట్లో అమ్మాయి టి ఇంత పెడదాము అన్నం పెటుకోవచ్చు కపో అంట ఇప్పుడే వద్దు స్నానం చేయాలని పోయింది ఇంకట్లా నిమ్మకాయలు కోసుకొని ఉప్పు కలిపి ఆడబెట్టి వస్తున్నా
అమ్మ
ఇంకాతమ్మీ
ఏం లేదక్క ఇగా షాప్ కాడికి ఓచ్చిన ఇక షాప్ లో ఆ వీరాబాయి నుంచి నేను తన్ రిపేర్ ఉంటే ఆ రిపేర్ కడికొచ్చిన
ఆ
ఇంకా ఫ్యాన్ ఇచ్చింది. అన్న ఇప్పుడే అది ఇ ప్పి ఈగ ఆలా ఫ్రిడ్జ జేస్త అన్నడు
ఆ తమ్మి తమ్మి అది ఉంటది కదా చెట్టు చెట్లు కట్టించే కత్తిర ఎంతనో అడుగు చిన్నదే మనకు అంత పెద్దది కూడా ఏమొద్దు కాని మోతాద్దది అడుగు తమ్మీ
ఆ నేను అడికి షాప్ కాడికే ఓచ్చిన మరి అడుగుతా ఈ రోజు
ఆ ఆ అడుగు వంద ఐతదో నూట ఇరవై ఐతధో అప్ప టికి పైసలు కొట్టిస్తా అది ఇంకా తమ్మి
అన్నయ్య తిన్నాడా అన్నయ్య ఫోన్ చేసినావా తిన్నాడు అంటన
ఆ చేసిన తమ్మి తిన్నాడంట తిన్నా అమ్మా కాళ్ళునోప్పి ఇంకా పోలేదని అన్నాడు
మరి అది కాళ్లుకి అయింటుమెంటు అన్న ఏదన్న తెచ్చుకున్నాంటనా
ఆ కాలుని కొట్టుకొని తెచ్చుకోని వాడుక అయ్యానంటే తెచ్చుకున్న అమ్మా పై నుంచి డి లే తనని మాట్లాడిండు తమ్మీ
ఆహా మోత్తమే దీగుత లేదంటనా
అసలు దిగుతా లేడంట రెండు మూడు రోజులు ఇప్పుడు వారం రోజుల నుంచి అట్న ఉంటుంది ఇంక ఇయ్యాల చెప్తున్నాడు ఇ సాయంత్రమ్ మనికి ఇంకా పూర్తిగా తగ్గితే అప్పుడు దిగుతాలే అమ్మ అంటున్నాడు. ఇగా ఇంకా అంతే తమ్మీ వొరకు కూర్చొని కూర్చొని వాడోళ్లు కూడా మొద్దుబారిపోతుంది. కొత్త సినిమాలు అవి చూసుకోవటం డౌన్లోడ్ చేయటం కొత్త సినిమాలు చూసుకోవటము ఆ బర్గర్లు ఆ బర్గర్లు పిజ్జాలు తింటాము
ఆ పిజ్జాలు అవి తింటే ఒళ్ళు ఒళ్ళు సాగు
వోచ్చింది అట్టనే అయిండుగా ఇప్పుడు
బాగా ఇగా ఇంగా నీరసం ఉంటది. అన్నాట్టు బాగా ఒళ్ళు బద్దకం లెక్క అయితది న్నట్టు అయి తినొద్దని చెప్పు ఫోన్ చేసి
చెప్పినా కూడా అంతేతమ్మీ నా మీద ఆయనకు అట్ట చెప్పడు మళ్ళా ఏరే అబ్బాయి తెచ్చిండు ఇంకా అది నేను ఇంత తిన్నాక అమ్ముకున్నాడు అని అంటాడు. ఆ ఇయల నేను కూడా తమ్మీ బంగారు కొట్టుకుపోయినా
ఆ
బంగారు కొట్టు కు పోతే నలుగురు నలుగురు తీసుకుంటుండ్రు ఇమ్మ సంచి నిండా బ్యాగు నిం నిండా తీసుకొని వచ్చిండ్రు డబ్బులు
టే బంగారం తీసుకుంటురు రా ఆహా కొత్తది తీసు
ఆ తమ్మి
ఇగ డబ్బున్నోళ్ళు తీసుకుంటర్రు
ఏలేమున్నాయి గదా ఇయ్యాల రేపు
ఆ ఆ
చాలా మంది డబ్బులున్నోళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పే లు అట్లా చేపిచ్చుకోరు ఇగ
ఆ
ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ ప పడతది కదా
అవును
అందుకని ఆ బ్యాగుడు అన్నీ ఎట్లంటే అసలు స్మగ్లింగ్ చేస్తే ఎట్ట దొరుకు అట్ట తీసుకోని ఒచ్చిండ్రు అట్ట తీసుకొనొచ్చి ఎండిది పల్లెం ఒకటి ఎండిది చెంబు కలిషె చెంబు ఒకటి కుంకపు బరినీలు అయన్నీ తలతలాడుతుండాయి ఆ షెల్ఫ్ లో పెడు తే అమ్మ ఎంత ముద్దొస్తున్నాయో
వస్తాయి ఇయాల్ ఇంగ డబ్బున్నోల్లు తీసుకుంటారు
అంతే తమ్మి నిజం చెప్పాలంటే నేను అప్పుడు పిల్లల పెళ్లిళ్ళకు ఒక్క కుంపుగ కు కుంకుగ్గాయ ఒక్కటి కుంకపు భరిణె కొన్నా నాలుగు గిన్నెలది అయి మళ్ళీ త్తుకు పోదాం అయి పాలిష్ పట్టిద్దాం అంటే మళ్ళా వాటికి రెండొందలు అడుగుతుర్రు ఇవి ఎందుకు పనికిరావమ్మా అని అం ట్రు వాళ్ళకాడ గొన్నయి తీసుకుపోయినా గూడా వాళ్ళు అట్నే అంటరు
ఆ అట్లనే అంట్రు
నేను అసలు తీసుకోపోకుండానే మానుకున్నా ఇంగ మన ఇంట్లోనే శుభ్రంగా పీతాంబరి అనేది ఒకటి దొరుకుతది
ఆ
అదేసి కడిగితే తెల్లగా వస్తాయిలే అని చెప్పేసి ఇంక తీసుకుపోనే మానుకున్నా
ఊ తీసుకుపోయి ఏం లాభం వాళ్ళు వాళ్ళకాడ కొన్న సొమ్ము అన్నా కూడా వాళ్ళు నమ్మరాయే
ఆ నమ్మరు ఇప్పుడు ఇగ సమాజం ల సమాజంలో వాళ్ళు మనం చెప్పింది నమ్మరు వాళ్ళు చెప్పిందే మనం వినాలె
అంతే తమ్మి మళ్ళా అంతేగాక ఇంగా ఆ వచ్ చ్చినోళ్ళ అమ్మిటి ఇయ ఆళ్ళున్రు బౌన్సర్లు ఇద్దరు
ఆ
ఇద్దరు బౌనసర్లు ఉండ్రు అసలు అటు ఇటు జరుగుతుండ్రు మా అసలు చేతులు అడ్డ పెట్టి ఇంగామె మన వాళ్ళు లోపలికి పోయిండ్రు బ్యాగులు తీసుకొని
ఉమ్ సెక్యూరిటీగా డబ్బు డబ్బు గదా సెక్యూరిటీ ఎక్కువుంటారు
అట్ల ఉంటది ఆ ప్రకాశం బజార్ లో కూరగాయలు అమ్మే కాడ గూడా వాళ్ళు మొన్న చచ్చిపోయిండ్రు గా తమ్మీ ఇంట్ల
ఆ మొన్న నలుగురు ఇక్కడ సు అది హత్య చేసిర్రంట
ఆ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటుండ్ర ఇక్కడల్లా పోలీసులే ఉండ్రు
వట్టిగానేంట అది
ఊ నేను చెప్పా వాళ్ళకి అట్టాటియన్ని మీకు అనవసరం మీరు కూరగాయలకి వచ్చిండ్రు కూరగాయలు అమ్ముకొని పోండి అట్టాటి మాట్లాడకూడదు అన్నానిగా
ఆ
అంతే బిడ్డ అంతే బిడ్డ అంటుంది మరి నిజం తమ్మీ అట్లాంటివి మాట్లాడుకోకూడదు
అవును అట్లాటిన్వీ మాట్లాడితే మీకేం తెలుసు ఏందని మళ్ళీ పోలీసు ఓళ్ళు ఎంక్వైరీ చేస్త్ ారు మళ్ళ అంతా అంత తలకై నొప్పి ఉంటాది అంతా
మరే అడ అంతలెకే తమలపాకులు అమ్ముకునే కాడ్నే ఒక అబ్బాయికి కాలు ఇడ్నచి ఈడికి ఎందో నరికినట్ నట్టే కాలుకు పాయింట్ తోడుకొని ఉండడు ఏంది ఈ పని ఏంది రక్తం అంతా కారుతుంది ఏంది ఇట్టొచ్చి కూర్చున్నావ్ అని ఒక ఆమె అడుగుతుంది ఆడ్ ఎన్నో గొడవలు అయితుంటే నేను అటు పోతుంటే గొడ్డలు ఇసిరేసిడు అది తగిలింది అని అంటున్నాడు నిమ్మకాయలు అమ్ముకునే ఆమె కొడుకు ఆ పిల్లగాడు
పాపం
అమ్మ హాస్పిటల్ ఆ మోకాలు కాడ నుంచి గిర కాడి తెగింది తమ్మీ
ఆ
అమ్మ కాలు మొత్తం కట్టుకట్టుకొని వచ్చిడు కూర్చోలేకనేపోతుండు వాళ్ళ అమ్మ అయితే అందరు నా వెంటనే ఉన్నా నా పాలనే బడర్ అని ఆ ముసలమే ఏడుస్తుంది
ఆ మేము మా పని చేసే దాంట్ల ఆటో ఉండే ఒక ఆయనకి వెంకన్న అని ఉండే ఒక ఆయన మొన్న పెళ్లికి పో ఫంక్షన్ ఉంటే అడికి పోయిళ్లు నిన్న మొన్న రెండు రోజుల నుంచి రావట్లేడు ఏంది అని మార్నింగ్ ఫోన్ చెస్ చేస్తే అ ఏదో గొడవ అయిందా నట గొడవ అయితే ఈయన పోయి అడ్డం ఉండి ఇడిపిదం అని పోయిండు అంటా
ఆ
పోతే ఈయనకి ఆయన ఇట్లనే తోపులాటల కింద పడ్డాడు అంటా చేయి కి దెబ్బ తాకింది అంటా
అది గట్టుంటది ఈయనకి ఎందుకో లేని పని ఆరాటం
ఆ మధ్యలో పోయిండు అంటా విడిపించేందుకు మధ్యలో పోతే తే తాకిందింట
ఇంగ అంతే గదా తమ్మీ మనకెందుకు వచ్చిందిలే అని ఊరుకోవాలి గాని ఇగ అట్ట నూకేస్తున్నట్టు అయిపోయింది అంతే ఇగ
ఈ ఆటోకి వస్తలేను ఇగ వచ్చినా మళ్ళీ ఇగా రైస్ మోయరాదు అవి చేయరాదు ఆటోల ఆటో తొలన్నాయే మళ్ళీ చేయి పట్టుకొని ఇస్తలేదు అని అంటుండు
ఓరి దేవుడా
అంటే సరే సరేలే మరి నిమ్మళంగానే తగ్గినాకనే రా అని చెప్పిన
అంటే ఇంగ ఇప్పుడు వాళ్ళ అక్క కాడ ఉంటున్నట్న తమ్మీ చెల్లె చెల్ల
ఈడ కాదు ఇప్పుడు ఊరికి కాడ పక్కన ఊరు అంట అలా నిన్న ఫంక్షన్కి పోయిండు అంటా వాళ్ల అన్నోళ్ళు ఇంటికీ
అవును అవును
పిన్నోలు ఇంటికనే వాళ్ళ అన్నోళ్ళ ఇంటికానే ఉన్నాడంట నల్గొండ పక్కన ఏ ఊరో అన్నడు ఇంగ అక్కడికే పోయిండు అంటా
అదూడు తమ్మీ అటుంటది మరి కడగా కడగా పోయేది
ఆ ఇంకా రెండు మూడు రోజులు కాగా బడతుండొచ్చు అంటుండు
మ్
అందుకు సరేలే అని చెప్పిన
ఇంటికాడమ్మా తమ్మీ మన ఇంటికాడ నీళ్ళు బోరు నీళ్ళు పోస్తుండా
ఆ పోస్తుంది పోస్తుంది ఆయనకి ఫోన్ చేయలే పైపులు పడతాయి అన్నాడు ఆరు పైపులు ఇప్పి అన్నాడు ఆ ఇవరి ఆరు పైపులు ఇప్పయాలంటే ఈడ అక్కడనేమో ఐదు వందల యాభై అన్న రేటు ఇడా అడిగి చూస్తే నాలుగు వందల యాభైకి ఇస్తా అన్నాడు మాన షాప్ పక్కనా ఒక ఆయన అమ్ముతడు
హుమ్
మరి ఈ ఆదివారం లోపు ఫస్ట్ లోపు ఇంక ఇరవై రోజులు ఉంది టైము ఇరవై రోజుల లోపు తీసుకొచ్చి ఇచ్చిపో కారు పైప్ పిల్లా అని చెప్పిండు
ఉ హ
ఇస్తా ఇప్పిస్తలే అని చెప్పిన
ఇప్పుటికైతే ఏం లేదు కదా తమ్మీ బం కడికి వాళ్ళు పోతున్నా వస్తున్నాం మన క్లాటోళ్ళు గిట్లా ఏమీ లొల్లి లేదుగా
ఏం లేదు కుటం పోస్తు నా మలక జల్లినట్టుంది ఇక వాటర్ గీని వస్తనే వున్ ఇగ ఇగ బోర్ కట్టుకు ఉండయ్ మా మన్ ఆ అవులే మా మామ కు ఫోన్ చేసి ఇలా నిలబెట్టుకున్నా అని చెప్పింది
ఊహు
నీకు చేస్తనే ఉన్నాడు మనకేం ప్రాబ్లం లేదు కానీ గా పైప్ లు ఒకటి ఇప్పియాలి ఒక ఆరు పైపులు ఇప్పిస్తే అయిపోతది
ఇంకా అతన్ని
ఆరు పైపులు ఇపిచ్చి రావాలే మరి ఈ ధరేశ్వరం పొయ్యోచ్చినాక
ఆ ధరేశ్ పురంలో ఆ అవును ధరేశ్ పురంలో జాతర జరుగుతుంది తుందిగా అమ్మవారి ఎల్లమ్మ పండగ
ఆ వెళ్దామనే అనుకుంటున్నా రేపు రేపు వెళ్దామా మరి రేపే లాస్టా కనుక్కుంట ఈ రోజు ఫోన్ చేసి ఈరోజా రేపాల రేపా ఎలుండ లాస్ట్ కి కనుకొని
ఆ
ఇక పోయి
పోయొద్దంట అమ్మి నేం కూడా వస్తా
ఆది పోయి కనుకో రెండు రోజులు రేపే అంటే రేపు వెళ్ళాలి ఇగ
అవునంతే కదా ఇర రోడ్డు మీదకి పొయ్యే సరికి ఫోన్ చేస్తే మేము కూడా కలిసి వస్తాంలే
ఆ
మీరు బండి మీద పోయినా నేను ఆట్ ఆటో లో రావచ్చు ఎప్పుడు ఎన్నో జాతరల అయినా కానీ ఎప్పుడు చూద్దాంమన్నా అట్నే పోతుంది ఎప్పుడు పోదామ అన్నా అట్నే పోతుంది
ఆహా
మేము నల్గొండకి వచ్చి నలభై ఐదేండ్లు అయిద్ సంటే ఎప్పుడన్నా ఒక్కళ్ళం పోయినోళ్ళమే అప్పుడు ఆ పుష్కరాలు అప్పుడు డేమో అన్నయ మస్మతి ప్రసన్న నేను ఇలాందరం పోయినము అంగ అంకులు ఇంకెప్పుడన్నా నేను అంకులు పోతే ఇంకా కుంకుమార్చన చేయిచుకునేది ఇంగ చ్చేవాళ్ళం
ఆ
అట్లే మళ్ళ చాన్నళ్ళు అయితుంది ఇంగిప్పుడు పొకూడా నేను చానా రోజులు అయితుంది మీరే దగ్గర దగ్గర సంవత్సరం రెండేళ్లు కావస్తుంది
పోవాలే రేపు రేపు జాతరకి ఎళ్లాలే ఇగ ఇంగ మా దాంట్లో అబ్బాయి ఉండే అబ్బాయి మబ్బబా అని ఇగ ఆయన్ని షాపులోకి రమ్మనాలి రేపు రేపు రానుంటుండు ఆయన వానుంచి రేపు జాతరకి పోయి రావాలి
అదే అదే మాకు అక్కడ ఎంగమ్మ పేరంటల జాతర కూడా ఉంది తమ్మి మాకు అసలు పోతే మళ్ళా అక్కడ రాలేము ఉస్మాత్ వాళ్ల అత్తోళ్ళా ఇల్లు ఉండేది కూడా ఆడ్నేలే గాని వీళ్ళందరూ ఏమో గొడవ పెట్టుకున్నోళ్ళయే ఇంగ అడికి ఎట్లా పొ ఎట్లా పోవాలా అనిపిస్తుంది
ఏంకాద్ అంత మనవాళ్లే అనుకోవాలి ఎళ్ళాలే పోయి జ తర చూచి మంచిగా రావాలి దర్శనం చేసుకొని ఉమ్మ్
పోవాలి తమ్మి ఎట్నైనా సరే ఇంకేంతా వచ్చే నెలలోనే అనుకుంటా మాకేమ పేరంట జాతర కూడా ఆ తిన్లే తమ్మి ఇంగ తి తినాలా ఇప్పుడే పచ్చడిన్నూరినా తినాలి ఇగ
ఆ నిమ్మకాయ పచ్చడి మంచిగా పెడతావు నువ్వు
ఆ నిమ్మకాయ పచ్చడి ఊరేయాల తమ్మి ఒక పది రోజులు ఊరి స్తే మెత్తపడతాయి ఇంగప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటది
అవునా ఉమ్మ్
చ్చొడిన్నూరిన
ఆ